హలో అక్క ఆ హలో అక్క హలో ఆ చెప్పక్క ఇనపడతాంది
మా దగ్గర స్కూల్ ఫేర్వల్ పార్టీ జరుగుతాంది ఆ లిట్టు గాడు కొత్త డ్రెస్సెయ్ అంటే ఎసిన
అవునా ఏడతా ఉండ మంచిగా పోతా ఉండ
ఏ ఎడుతడు పోయేటప్పుడు గానీ మళ్ళీ తర్వాత నార్మలె
ఏ వాళ ఫ్రెండ్స్ ఉంటారుగా అప్పుడు అన్ని మర్చిపోతడెమో ఇక ఇక మళ్ళీ ఈ సాయంత్రం ఇక ఆనందం ఏమ ఆనందం వత్తా ఉంటది ఇంటికి వత్తా ఉంటే
అ
అగో మా అల్లుడు కూడ అంతే
హ
పోయేదానికి ఎడుతాడు ఏమో ఆయన బుద్ధి బుడితే మంచిగా పోతా ఉంటాడు కత ఇంక ఒక రోజు ఇంటికాడు స్తే కతం పోనిలే అని ఇక తెల్లారితే ఇగ పోను అని పోద్ లేచినప్పటి నుంచి మొదలు పెడుతేనే ఉంటాడు
ఇ వీడు లేపేది స్నానం పోతారని కదాని పూలు పోన్ అంటాడు పోకుంటామ తీయని స్నం పో సప్పగున్నేది టి చాయ్ తాగుతడు సప్పకున్న టీ అన్నం తినిపితే నిన్న వాళ్ళ డాడీ బండి ఎక్కంగినే ఏడు ఏడుస్తా ఉండడు ఇగ
హ అగో మా అల్లుడు కూడా అంతే
ఉ
లేవగానే ఫస్ట్ అన్నం తినిపిత్తరు